ఎంత సేపూ అయింది వస్త లేవు
మీ బావాటల్ మాట్లాడతాన్న
తిన్నారా
ఉమ్ తప్పదాళవ్ మాట్లాడ్తే ఆ తొల్లు తోలుకునొడే మాట్లడ
ఏవగనే ఆ అయితే వేరే ఆట్స్లక్కి పప్పిద్దాం అంటానావా
ఆఆ మళ్ళా ఎండాకాలంలా చిన్న బదురిచ్చి నీకు హాస్టల్ నచ్చలేదు కదా ఇల్లేయ్ఇద్దాం అని
ఆ అది విప్పలె మ్మనునకాలం
ఆ ఈ ఇంటి కొత్తె ఆయ్ ఈ ఇంటికొత్ ఆడ దంటక లేరా ఏం లేరా ఆడకు అన్న్వ్ ఆడన్నవ్ కొన్చవ్ ఒక్కసిపోయినట్టు ఉంటందంటే ఆడట్లున్ అంటె
అ ఏ ఐ ఐరాదరాబాద్ అగిరిబాళ్లగిరి
ఆ
అడిగి వంబోదు ఆ హాస్టెల్ ఇంటి కండే సార్కి ఇవకు హాస్టెల్ దిరిగే సార్కిే అ అట్లా అయితాంది ఈ ఇంటి ముందు ఉన్నోలు ఇంటి ముందు ఇంటి అనుకుండాల అంతా అదే బాబతి అయ్యేసరికి వాళ్ళంతా
వాళ్ళందరు ఉంచుకుంటలేరా వాళ్ళందరూ హాస్టల్ దోల్ తల నీకే నేను బరుయితాన నేను అని మాట్డదు
ఎక్క ఎట్లా రెవకా కట్లా అదే ఆటోమటిక్దు ఆ అదే చేస్తున్నా ఏం తిన్నాడు పప్పు తిన్నాడా ఇప్పుడు బావ
ఆ ఆ
పప్పు తిన్నాడ పొత్తాడా ఉన్నాడా
నాట్
ఏం అన్నాడు మరి ఆదివారం పోసుకుంటా అంటే
ఏమోరా నాకు చెప్పక ఆయన ముచ్చట్లు
సరే అదే మాకుంటనే కానీ
నన్ను ఊకే ఏం అడగకు
ఇక్కడ ఏమంటడు మరి హాస్టల్ హాస్టల్ ముచ్చట
ఎవరు హాస్టల్
విక్రమ్ ది
ఆ చిన్నోది ఏనాడతదో మరి ఫోన్ చేస్తారట వాళ్ళే సీట్ అస్తే
సీట్ అతేనా
ఆ అమ్ములు కూడా అట్నే చేసిళ్ళు వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు ఎక్కడొచ్చి వచ్చింది సీట అని చెప్తారు ఇ మనకు అక్కడ వద్ద అనుకుంటే మళ్ళా స్కూల్ తెరిసే టైమ్
కి ఎడా అత్తది ఆడ లీడర్కు ఎడతదో అంటానా
ఏమో నా వాయిస్ నాకే వినపడతంది
ఏమో ఎందుకిినవడుతాందో
ఎడ త్తడో ఒకసారేమో మస్తు పేపర్ మస్తు ఈజీగొచ్చింది అన్ని రాసిన అంటాడు ఒకసారి అదురు చెప్తాడు
ఏమంటండు మళ్ళ ఇంకోసారి
ఆనికి ఏదోత్తే అది అంటాడు అంతే ఇగ ఒకసారి అంటాడు కదా రాసినా కనీ అన్ని కరెక్ట్ అయితయో కాదో నే ఏ పోతట్టున్నా అంటాడు ఏం బాధపడకు గాని పాస్ అయిత గానీ పల్లాంటడున్నిఖాతలు ఏం రాసినావ్ రా అసలు ఏంది రా అంతే ఒక స ఆ ఒకసారి ఒకసారి అదురు చెప్తాడు ఒకసారి మంచిగా చెప్తాడు
ఆ క్వశన్ పేపర్ తీసుకలపోతే మంచిగుండు దాన్లైతే
మొన్న ఇగ మొ నిన్ననో మొన్ననో చెప్తండు
ఏమున్నాయి అట్లే దాని మీద మట్టిపోపిత్తే మంచిగయితది అది ఆ
ఒక అర్ద గా ట ఒక ఇరవై నిమిషాలున్న దనంగా అట ఇగ దబ్బ దబ్బ రాసిండట
అదే అబద్ధం చెప్పినట ఆ సారు
ఆ
చెప్తా అని నాకు చెప్పిండు ఇరవై నిమిషాలు ఉన్నది అని చెప్పిండట మళ్ళ ఏ మళ్ళ ఇరవై నిమిషాలు ఉన్నది అని చే త్తనడ
ఆ టైము తప్పు చెప్తాండట ఆత్ర పెడతండా పొరగాళ్లను
అదే అదే పిలగాళ్ళను అంత ఆత్రం ఆత్రంచేసి ఆగమాగం చేసిండట చెప్తండు నాకు
అసలాంటంది ఇన్విజ్ లెటర్ కు పోతారు కదా
ఆ అవును
ఆమే అంటది అసలు పిల్లలను ఇబ్బంది పెట్టుడు తప్ప ఏం లేదు అంత చిన్న పిల్లలకు గింత ఎగ్జామ్స్ అవసర తారవా ఇష్టం ఉన్నోలాయే హాస్టలల్ల తోలుకుంటారు లేకపోతే ఇంటి దగ్గర ఉంచుకుంటారు వాళ్ళకి ఏం ఎగ్జామ్ వాళ్ళకు వాళ్ళ తలకాయలు పాడు చెత్తలు ఎగ్జామ్స్ అని అంట
ఇది వాళ మొఖం ఫ్రెషప్ అయితే మరి మినిమన్ నాలేజ్ లేంది పోయి ఏం చెతారట
అంతా సుక్క లెక్క ఇచ్చి దాంట్ల గీక మాంటే ఏం గీకుతారు రా
గికలే చేయాలక అట్నే అనిపిత్తది గాని ఇప్పటి నుంచేనే మినిమం నీకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటది లేకపోతే అట్నే అనుకుంటాం గాని మన దగ్గర మనకు అనుకుంటాం గాని ఆ ఏజ్ లో కొంతమంది కొంతమంది ఎట్టుంటు మరి వాళ్ళది మనం పట్టించుకోం మనం మనకన్నా తక్కువ చదివేటోని లెక్కలేక్కేసుకున్నా గాని మనకన తక్కువ చదివేటోలు హై లున్నేళ్లు ఎట్లుంట్రు విల్ తీసుకపోయి వాళ్ళకు వీళ్ళకు ఇత్తరు అంతెందుకు ఇడే శీను బావ కోడు వాళ్ళు వాళ్ళు ఏమన సామాను తెత్తల్ల విడు తీసుకపోయే వాళ్ళకి అయి ఇయి ఇతండు సుపితండు
ఉ
ఇంచే తీసుకుపోయి ఇగ ఇగ తేదటన డ్రెస్
ఓ అందరి కితందట డ్రెస్సు
చె
నేఅన్న ఆలవ్వ అంటంది ఉన్నది డ్రెస్ ఏది గద అని మళ్ళ అంటంది తెలవనట్టే మళ్ళ నేను పిలుత్తే గ నల్లది పై కోట్ ఉంటది తెల్లది అంగిలే కుంటది అద అని మళ్ళ అంటాంది
అతే తెలివదంటి కదంటే అది అనుకోలేదు నేను అంటాంది ఇది అందరికి ఇత్తనాలే ఆవా చేసినళ్ అడ్రస్తు అంటే ఇత్తది రా అందరికి ఇత్తది అని అంటారు అది మల్ళ
స వరంగల్ దాకా పోయ్ తీసుకొచ్చిందాన్ని అ
ఇప్పుడే ఇంకెవలన్నా అయితే నన్ను బతుకని చూరు పెట్టుకు కుంవచూరత్ మాటలా
తవలే
బావా గారు
ఇంగో పడకెక్కన
ఆ ఇంకెవాలన్నా అయితే వాళ్ళయగ అయితే అట్ల సైలెంట్ నోర్మూసు కొని ఆ రెండు మూడు సార్ల పొయిండు నల్లిపుట్ల వీళ్ల అయ్యా పోయిండు డ్రెస్సు డ్రెస్ అని మత్తుకుంటాను మరి పోయినప్పుడు అన్న డ్రెస్ అట చెల్లేదు ఇయ్యమని అనడ ఈమె పోయింది అబా పోయింది అయ్య పోయిండు
కావాలని వస్తారు వాళ్ళు డ్రెస్ ఉంచుకుని ఇచ్చ వసలే వాళ్ళంటి ఇక్కడ
ఈన్నే ఉన్నది
మీరిచ్చి రాకపోయిన్రా అది ఉంచుకున్న పేరా మళ్ళా సాయంత్రమ్ అయినక విక్రమ్ కి ఇచ్చిపంపు
అమ్ములుకా అమ్ములుకే ఇచ్చినా మొన్న ఆ అడ్రస్ పీసి పీసి పాతి చేసినాలే ఇ్రసన్ మంచిగా దాక్షిళ ఇ పత నమ్మక
ఎందు పంపిన ఇయ్యాలి ఎట్టు నాట్లు ఇయ్యాలి ఇ మా అయిపోతుంది పది రపాయల వస్తు కాడికివుతది వంద రూపాయల వస్తు కా కడికితది
వాళ్ళకు పంపిన విషయం వాళ్ళకే తెలుసు నేను తెచ్చి ఇట్లో పెడతాను
ఏ తెచ్చి పంపు వాళ్ళకు వాళ్ళు ఇయ్వకముందే మన ఇచ్చి పంపాలి ఎప్పుైనా
ఆమెకు తేల్వద్ ఈమె ఆమె డ్రెస్ ఈడున్నదని తెలివదు
ఎందుకు మనకు ఆ ఊ అట్లా అనుకుంటన్నాను చెప్పదా ఎందుకు చెప్పావ్ అస్తు మనం మనమ్ చెప్పారు అందరి మన పిల్లలు ఉన్న ట్టు అందరి పిల్లలు ఉంటార ఇప్పుడు ఆమె కోసం పోయి వరంగలి పోయి తెచ్చంట అయింది కాబ బట్టలు
వత్తాదిగా ఎగ్జామ్సే కద ఇప్పుడు
ఏమిటి కాదు ఇప్పటివరకు అది ఏమ జమా తీసుకున్నారో ఇంకా అది
ఏం జెత్తం మరి
భవాలే వేసుకుంటే ఏం కావాలి చెప్ మానసులో కొంచెం కూడా
మసలాపూర్ తలకయ్ ఉన్నదో లేదొ మరి మా చెల్లి డ్రెస్ కొత్త డ్రెస్ గీదట్ట పట్టకపోను
సరే అక్క లోకల్ ఎక్కడన్న వేసుకని తిరుగుతా దాంటే ఒకసారి వేసుకొని తిరుగు అదొక లెక్కకు ఉంటది గాని ఉమ్ గక్కడల్ల ఎస్కోని బొతరా
అ
కావాలని చెతా రు మళ్ళా కాకపోతేనేమో ఇగ ఎవరు అదే మాట అనవటి
ఆ అయితే మనం ఎన్ని మాట్లాడినా మనకి ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు అక్కడికిపోయిన అంతే
ఇంట్లో సపోర్ట్ ఉంటే ఏంది లేకపోతే ఏంది వాళ్ళు సక్ పక్క కాని ఇంట్లో మానసులు వాళ్ళు కూడా చక్కగా ఉండాలి ఆయన ఏం చేస్తాడు వల్లదానికి
ఎ ఉకో మల్లా మాట్లాడకు గానీ
ఏడ ఉన్నావ్ మరి నువ్వు ఏడ ఉన్నావ్ రా ఇంట్లనే ఉన్నవ గీరు మాటాడే కరు మారుదు
నెన్ ఏడ మాట్లాడతాన మరి నీతో మాట్లాడుతాంటే ఈయన మధ్యల మాట్లాడటం అవసరమ
మరి నువు మధ్యల మాట్లాడడు అంటే ఇంట్లో ఉంటే సక్కగా ఉంటే ఏంది మల్లా ఆయన ఎందుకు మల్లా కలుప
మరి సప్పుడు చేయడు ఎందుకు మరి వాళ్ళ అన్నబయేది ఎరికే వాళ్ళ అయ్యబయేది ఎరికే మరి బుజ్జి డ్రెస్ పట్టకరమని చెపు చెప్పాడా నన్ను పోడుతాడు కదా పోట్లు ఆ ఎప్పుడు మాట్లాడాలే మీకు ఓపిక మీకు ఓపిక ఉంటది నాకు ఉండొద్దా నేను ఏగదానికి మీకు ఎప్పుడు ఒకసారి ఏంటోలాగా అంతా ఇష్ట అనిపిస్తా మరి నేనట్లా
ఏ అదే మాలాడతాను లోలి పెట్కుంటద అ ఇగ కాడి చేాల ఏ మా మాట్లాడతారు వాళ్ళు లొల్లి పెట్టుకుంటుంటే
ఓరీ అవలాగ నన్ నీతో మాట్లాడుతాంటే గాటు ఏం మాట్లాడినా రా నేను
ఆడు మాట్డు ఇప్పుడు ఎందుకు కూర్చొచ్చింది చెప్పి ఆయనకు ఇంటిఒడు మంచోడు కాదు మంచోడు కాకపోతే మొత్తం రోడ్ల మీద పడి తిరుగుతండ
ఆా సక్కదన సక్కదన తట ఒక రెండు రోజులు ఉంటే తెలుస్తది నీకు
తెలుస్తది తెలుస్తది గానీ తీయి నువ్వు ఏదో నువ్వు ఏదో ఒకటి గెల్లుకోవాలి ఆయన ఏదో ఓటి గెలుకోవాలి
మరి ఇతే ఈ ఏమ కాాంది కరకనా ఇడ
ఏమ పోని కొనుకోచ్చు కొనుకో పెట్టుకుంట మరి మల్లా లా
ఆయనే నీతిని మాట్లాడతంతే ఆయన గలుగుతాండు నీకు వినపడ్తలే
నీ కష్టమా ఏం ఆయన ఆయనే గా ఆయనది ఆయననే పెట్టుకుండు తీరాదు మరి మల్లా కొనుకొస్తాడు
అ నీకేందు పడతాయ్ నాకే పడుతాయ్
మల్లా చేస్త అగు
నాగ వాళతే నాగ